హలో. హలో విన్ ఆ ఓకే అండి ఇప్పుడు రోజులలా ఎక్కడ. బయట అన్న భయమే. ందిద అంటే వన్ నూనె వాడడం దా. ఇట్లా బజ్జీలు వేయడం లేకపోతే ఫిష్ ఫ్రై వేయడం చికెన్ ఫ్రై అనుకుంటా. అన్ని వేస్తూ ఉంటారు. అట్లా వేయడం అంటే వాడిన నూనెల్ని. మళ్ళీ మళ్ళీ వాడుకు వాడిన. ఆహార పదార్థాలు తినడం అది మన ఆరోగ్యానికి మస్తు దెబ్బతీస్తది కదా. అంటే గుండెకి సంబంధించింది ఇంకా మన బీపి లెవెల్స్ అవన్నీ ఈ రోజులలా ఇంట్ల ఇంట్లా చేసుకొని తినడమే మస్తు నయం అన్నిటికంటే మించి మీకేం మీకు ఇంట్లోనే ఉండి మంచి మంచి ఆహారం ఎట్లా తయారు చేసుకోలో తెలుసా
ఆ తెలుసండి నేను ఏంటంటే నేను హాస్టల్ లో ఉంటానండి హాస్టల్ లో ఉండి ఇక్కడ ఫుడ్డు తీసుకోవడం తీసుకోవడం వల్ల ఏంటంటే నాకు కొంచెం బయట ఫుడ్ ఎక్కువ తింటా అన్నట్ నేను బిర్యానీ గాని అది కాగాని అది తినడం వల్ల అంటే మంచిగా బా చెయ్యరు కదా అండి వాళ్ళు అన్ని కల్తీ కల్తీగా చేస్కుంటా ఉంటారు కదా అట్లా తినడం వల్ల నాకు చాలా నేను అనారోగ్యానికి గురైన బాగా తర్వాత ఇంటికెళ్ళాక మళ్ళీ మంచి మంచి ఫుడ్ అమ్మ మంచిగా వెజిటేబుల్స్ తోటి కర్రీస్ చేయడం మంచి మంచి కర్రీస్ చేసి పెట్టడం అన్ని ఇంటి దగ్గరే మాకి ఇంటి దగ్గర చాలా చెట్లు ఉన్నాయండి కూరగాయ చెట్లు గాని ఆకుకూరలు గాని ఫ్రూట్స్ గాని అన్ని ఉంటాయి మా దగ్గర మంచిగా అన్ని మంచిగా పెంచుతారు అన్నట్టు మా వాళ్ళు
అంటే అంటే మంచిగా ఆహారం తీ తీసుకొచ్చేలా తెలుసు కదా శెనగలు తెలుసు కదాండి వాటిని రాత్ర తర్వాత ప్రొద్దుని చూసే వరకు మొలకలు వస్తాయి వాటిని మనం మంచిగా తిన్నాం అనుకో పచ్చగానే మంచి బలం ఇస్తది
అవునండి
ఇంకా బా బాదం గాని లేకపోతే ఖర్జురాలు ఇట్లాంటివన్నీ డ్రై ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి కదండి
అవునండి
ఈ డ్రై ఫ్రూట్స్ తోటి ఇంకా వీటిని నానబెట్టి కొన్ని
ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో తింటే జాంపానులు గాని సీతాఫలాలు గాని అట్లామ్టివి కు ఇంకా ఏమైనా తెలుస్
అవునండి మీకు మీరు డ్రై ఫ్రూట్స్ గురించి మాట్లాడారు కదా వాటిని అంటే ఇట్లా ఉమ్ నాయా రాత్రి నానబెట్టి పొద్దున అందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ నానబెట్టి పొద్దున పాలు లేదా ఏమైనా ఆ అరడి పండు ఆ ఇవేమన్నా ఉంటే వాటిని మంచిగా మిక్సీ చేసుకొని తాగినా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట్ట
అవునవును మళ్నీ అలానే మనకు వేడి వేయకుండా కలబంద ఉంటది కదండి వాటిని లోపల ఉన్న గుజ్జు తింటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది మళ్ళా బరువు కూడా తగ్గుతారు హు వే వేడి పెంచకుండా ఉంటుంది అలానే ఆ మంచి అంటే మంచిగా ఆరోగ్యానికి మంచిది అలానే మన మొహం కి పెట్టుకున్న కూడా మంచిగా ఒక కళ అనేది వస్తది అంటే మనం చర్మంకునే మన ముర్ కున్నా కూడా అది వదిలి పెడు అంటే వ వదిలించేటట్టు చేస్తది పసుపు కలబంద కలిపి పెట్టుకున్న
అవునండి
ఆ ఇంకా మీకేమైనా మంచి ఆహారం ఎ అంటే ఇట్లా ఏవైనా వం టల్ ఎలా చేయాలో తెలుసా అండి
వంటలు అంటే మన కరివేపాకు ఉంటది కదా అండి కరివేపాకు గాని మునగాకు పొడి గాని అవి మంచిగా దాన్ని వాష్ చేసి దాన్ని మంచిగా కడుక్కొని ఆరబెట్టి లా కొంచెం నూనె సి వే వేయించుకొని పల్లీలు అది పొడి చేసుకొని తింటే మనకు ఏంటిదంటే హేర్ గ్రోత్ బాగుంటది హెల్త్ బెన్స్ ఆ హెల్త్ పరంగా బాగుంటది అన్ని అట్లనే మునగాకు పొడి కూడా మునగాకు పొడి కూడా సేమ్ అట్లనే చేయాలన్నట్టు దాన్ని తీసుకొచ్చి కడిగి ఆరబెట్టి పొడిలాగా చేసుకొని డైలీ అంటే మనం రోజు అన్నం తినేటప్పుడు కొంచెం వేసుకొని తిన్నా కూడా చాలా హె హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి
అవునా అట్లనే మునుగాకంటే గుర్తుకొచ్చింది మనకు మన రక్తంలోని చెడును మొత్తం శుద్ధి చేస్తుంది అట్లనే మంచిగా మన కొత్త రక్తం మోచ్చటట్టు ఎక్కువ అది తోడ్పడుతుంది అట్లనే మనకు ఎల్లిపాయలు ఉన్నాయి కదా ఎల్లిపాయ కారం ఇవి కూడా నువ్వులు ఇవన్నీ కూడా మన రక్తానికి మంచిగా శుద్ధి చేస్తాయండి
అవునండి బెల్లం బెల్లం కుడుక ఎండు కొబ్బరి ఉంటది కదా అండి ఎండు కొబ్బరి తీసుకొచ్చి దాన్ని మంచిగా పొడిలాగా చేసి కొంచెం బెల్లం వేసి అందులో కొన్ని అయి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూ డా కొన్ని ఏసి మంచిగ లడ్డు లాగా చేసుకొని రోజు పొద్దునొకటి తిన్నా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారండి
అవునా అట్లనే మన
అంటే నా ఆలోచన ఏంటిదంటే ఆ బయట ఫుడ్డు తినడం కంటే మనమే ఇంట్లో ఏదో ఒక ఏదో ఒకలాగా రెడీ చేసుకొని తింటే బాగుంటది అని అంద అందరికి అట్ల చెప్ ప్పేలాగా ఏమన్నా ఉంటే బాగుండు అని
అవును అట్లనే మనకు బాయి అట్లనే మనకు బయట అంటే కొన్ని బయట కొన్కుండూ కంటే ఇంట్లోనే కొన్ని చేసుకోవచ్చు అంటే మనకు శనగపిండితోని ఆ లడ్డూలు వేసుకోవచ్చు మైసూర్ పాక్ వేసుకోవచ్చు అట్లా కొన్ని ఆ కొన్ని రకాల పప్పుల్ని వాటిని పిండిలెక్క చేస్తే మంచి ఆహారం వస్తుంది అంటే కొన్ని వీటితోని బజ్జీలు వేసుకోవచ్చు మిరపకాయ బజ్జీ ఇంకా శనగ పిండి తొని లడ్డూలు చేసుకోవచ్చు మైసూర్పాకు చేసుకోవచ్చు అట్లా గోధుమ పిండితోనే మనం రొట్టెలు కూడా చేసుకోవచ్చు రాగితోని ఎండాకాలంలో ఎక్కువ జావా కాసుకుంటారు రాగులు పట్టించి అది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అవును
అవునండి అంటే మీరు అంబలి చేసుకుంటారా అండి
ఆ చేస్తామండి అది
ఎండాకాలంలో తెల్లజొన్లు నానబెట్టి చేస్తారు
అవును
చిన్నప్పుడు మా తాతమ్మ చేసేదండి చాలా బాగుండేది
ఆ దాన్ని ఎట్లా ఎస్తారు
లగా
దాన్ని ఆ అంటే చేసే విధానం నాకు అంత పర్ఫెక్ట్గా అంటే అంత బాగా తెల్వదు బట్ ఏంటంటే దాన్ని నానబెట్టి ఇట్లా పిండిలాగా చేసి ఇప్పుడు మనం దోశలు వేసుకునేటప్పుడు దాన్ని పులియ పెడతాం కదా అండి సేమ్ అలానే దాన్ని కూడా పులిసిన తర్వాత పెరుగు తోడేసుకుంటాం కదా సేమ్ అట్ అట్లనే అన్నట్టు ఆ అది పులిసిన తర్వాత దాన్ని మంచిగా మరగబెట్టి తాగు తంమన్నట్టు ఓ మళ్ళీ అదే కావాలంటే కొంచెం ఈ పులిసిన దాన్ని ఆ పిండిలో కల్పి పెడతారు అన్నట్టు అట్లా పెట్టి ఒక కుండలల్ల చిన్న ఇప్పుడు మా తాతమ్మ వాళ్ళ ఎట్లా అంటే కుండలల్లో చేసి పెట్టేది
అవును
వాళ్ళు ఏందమ్టే ఎక్కువ ఈ అంబలి ఆ ఇది మా మొక్కజొన్నతో చేస్తారు కదా అండి గడకా అది బాగా తినేదన్నట్టు ఇప్పుడు మనకు అవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయండి తిందామన్నా కూడా అన్ని కల్తీ ఉంటున్నాయి
అవునవును ఇంకోటి ఏంటి అంటే మనము అన్నం వండేటప్పుడు గంజి వడపోస్తాం కదా ఆ గంజిలో కూడా చాలా అంటే చాలా మనకు ఆరోగ్యానికి సంబంధించిన మంచి విషయాలు ఉన్నాయి ఎట్లా అంటే గంజిని ఒక ప పక్కకు ఒక గ్లాస్ లోనో లేకపోతే ఒక గిన్నెల పక్కకు పెట్టుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది
అవునండి
ఆ
ఇంకా మీ సైడ్ వా ఏ అంటే ఏ ఆహార పదార్థాలు బాగా చేస్తారండి
హు అదేదంటే నార్మల్ అన్ని ఎకువ వేస్తారు కానీ ఆ ఆదివారం వచ్చిందంటే కోడి కూర మేక కూర ఇంకా గొర్ర కూర ఇట్లాంటి ఎక్కువ వండుకొని తింటారు ఆ అట్లా ఇవి మాత్రం కంపల్సరీ అట్లనే ఇవి కూడా చాలా అంటే చాలా మంచివి మన ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకు ఎవరైనా తినొచ్చు చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా కోడి మాంస అట్లనే మేక ఈ చేపలు కూడా చాలా అంటే చాలా మంచి దండి ఆరోగ్యానికి
అవునండి
ఆ ఇంకా చాలా అట్లా ఇదేంటిదంటే మళ్ళీ ఎక్కువ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా ఇదిొకటి తీసుకు కొద్దు అంటే మూడు నాలుగు నెలల అప్పుడు లేకపోతే ఆ మూడు నాలుగు నెలల వరకు మా పుప్పడి పనులు ఉంటాయి కదండి వాటి అవి వా వాళ్ళవి తీసుకోవద్దు అవి పిండం పోతుంది అని అంటరు వాటికి దూరంగా ఉండాలి అట్ల ఆ అట్ల వాళ్ళు ఎంత మంచి ఆహారం తీసుకుంటే అంత మంచిగా ఉంటది అప్పుడు ఆ టైమ్ ల ఈ మధ్యలో అందరూ టాబ్లెట్స్ కి ఎక్కువ ఏసుకుంటున్రు కదా అంటే మంచి ఆహారం తినక మన వెనుకట ఎవరెవరైతే ఎట్లా తిన్నారు అంటే జొన్న గట్కా రాగులు ఇట్లాంటి అవి తింటూ ఉంటే వాళ్ళు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటరు
అవునండి మీరు ఇప్పుడు ఈ ఎండాకాలంలో ముంజకాయ